హాయ్ అండి హలో హలో హాయ్ అండి బాగున్నారా
అవును బాగున్నా మీరు బాగున్నారా
ఉం బాగున్నాం ఏం చేస్తున్నారు
కూర్చొనే ఉన్నాం
కూర్చని ఉన్నారా చేసుకున్నారా అన్ని పనులు ఏం చేస్తలే మండి కూర్చున్నాం
అవును అయిపోయింది
అయిపోయిందా తిన్నరా మరి
తిన్నారా
ఉం ఏం తిన్నారు మరి
ఇంకా తినలే టిఫెన్ బయట నుంచి తెచ్చుకొని
అవునా ఇంకా చెప్పండి ఏ ఏంటిది
మీరేం చెప్పండి ఏం చేస్తుండ్రూ
ఏం చేస్తలే మండి కూర్చున్నాం ఆ తిన్నాం అయిపోయింది
తిన్నారా
ఉం
ఉం
అన్నీ పని చేసుకున్నారా మరి
అవును పనంతా అయంది టిఫిన్ కాలే ఇంకా
అవునా
అవున అయిపోయినాయి
ఇంకా చెప్పండి పిల్లలు ఈస్కూల్కి వెళ్ళరా మరి
అవును వెళ్ళిరూ
ఏండరా ఇంకా
హా
మరి మధ్యాహ్నం కూడా చేస్తారా వంట లేకపోతే ఉందా
ఆహా చేస్తాం
చేస్తారా ఇంకా చెప్పండి ఏంటిది అంతా బాగున్నారా ఇంట్లో మరి
అవును అందరు బాగున్నారు
బాగున్నారు ఆ బానే ఉన్నాం
ఎండలైతే మస్తుగున్నాయి ఎండలైతే మస్తున్నాయి వర్షాకాలం వచ్చినా కూడా చాలా ఎండలు అనిపిస్తాయ్ ఎండకాలమే అనిపిస్తుంది ఇప్పుడు కూడా హెల్త్ గురించి కొంచెం మంచిగా ఉండండి ఆది నిమ నిమ కాయలది జ్యూస్ చేసి ఇచ్చ తాగండి
అత
ఉప్పు చెక్కరెవె వేస్కొని నిమ్మకాయ వేసుకొని తాగండి
అవునువును
అంటే గుల్కొండ లాగా పనిచేస్తదాని
హ్మ్
చాలా ఉన్నాయండలసలు ఈ టైం అయితేనే ఎండాకి చూసి పని చేయడం బుద్ధి అయితలేదు చేతన అయితే లేదు అంత ఎందగా ఉన్నది
ఎ ఉంది ఇక్కడ కూడా చాలా ఎండ ఉంది ఈ టైమ్ లెవెన్ ఏ అయితుంది ఇంకా ఘరం ఎండ ఉంది బయ్టమ ఆ చెప్పాలి మీరే ఇగ
మీ దగ్గర కూడా వర్షం పట్లేదా
వారం ఏం ఎం పడ్లేఆ ఆహా పడ్లే పడాలే మీ సైడ్ పడిందా మరి
ఆ
మీ సెడ్ పడిందా వర్షం
ఏంది
మీసైడ్ వర్షం పడిందా
ఆహా అస్సలు పడ్లేదు ఎండాకాలం పడాలే ఒక రోజే పడింది అది ఎప్పుడో వారం ముందు
ఆహా
ఆ
ఇంకా చెప్పండి మీకు ఏ కలర్ అంటే ఇష్టం పడాలే అనా ఆ మీకు ఏ కలర్ అంటే చాలా ఇష్టం ఇంకా
ఆ మీ
ఇంకా ఇప్పుడు మా ఆ ఏంటిది నాకు బ్లక్ కలర్ బ్ల్యాక్
బ్లాక్ కలరా
ఆ ఇంకా
ఆ
ఇంకా చెప్పండి
ఇంకా మాధ్యానం చే వంట చేయాలా మధ్యాహ్నంమేం ఉన్నది
మధ్యాహ్నం టమాటా చట్నీ ఉంది. ఆ అన్నం చేసుకోవాలి తినాలి. ఇంకా మీరేేం మీరేం చేసుకుంటారు మరి?
మేమా ఇవాళ ఫ్రైడే కదా పప్పు చారూ చేసుకుంటాం.
అవునా ఇంకా చెప్పండి ఇప్పుడు ఈ మొహర్రం కదా మీరు తింటారా మరి నీస్.
ఆహా తినం
తినం కదా మేము కూడా తినం ఇగ చెప్పండి ఏదో అంటున్నారు మీరు.
మీ దగ్గర చెట్లు ఉన్నాయా ఇంట్లో?
ఆ చెట్లు ఉన్నాయి. పూల చెట్లు ఉన్నాయి. ఆ కళీపత్త చెట్లు ఉన్నాయి అలోవేరా చెట్లు ఉన్నాయి. ఇంకా నిమ్మ చెట్టు ఉంది. ఉన్నాయి. సీతాఫల్ చెట్టు ఉంది ఒకటి. మీ దగ్గర ఉన్నాయా?
అవును ఉన్నాయి. నిమ్మకాయలు ఉన్నాయి. మామిడికాయ చెట్టు ఉంది. చిన్నగానే ఉన్నాయి కానీ గులాబి చెట్లు ఉన్నాయి.
మ్
నాలుగు, మూడు రకాల కలర్స్ గులాబీలు ఉన్నాయి.
అవునా
ఇంకో క్రీమ్
మ్
ఇంకా రెడ్
మ్
టూ సైడ్ టూ షేడ్స్ కలర్స్ వచ్చే గులాబీలు ఉన్నవి. రెడ్డును క్రీమ్
మ్ హూ ఇంకా చెప్పండి ఏంటిది?
మ్
అంత బా ఆయన మళ్ళీ. ఎక్కడ వెళ్ళాలి మీరు సం షాపింగ్ అయితే బక్రీద్లోనే చేసినాం ఇగ నార్మల్ నార్మల్ టాప్స్ తీసుకున్నా ఎప్పుడూ చేయలే.
అవునా, అవును మధ్యలో ఇలా చేసుకున్నాం.
అవునా, ఏం చేసుకున్నారు మరి?
పెళ్ళి ఉంటే పంజాబీ సూట్ తీసుకున్నాము. పంజాబీ డ్రెస్లు తీసుకున్నాము.
వేషం
అ